ఎలా ఉన్నా
హాయ్ నేను బాగున్నాను ను నువ్వు ఎలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను ఏం తిన్నావు ఆఫ్టర్నూన్
నేనా ఫ్రైడ్ రైస్ తిన్నాను నువ్వు ఏం తిన్నావు
నేను గోబీ రైస్ తిన్నాను తెలుసా
ఓ అవునా నాకు ఫేవరెట్ తెలుసా గోపి రైస్
అలనా ఇంకోసారి ఎప్పుడన్నా నేను నీకు తెస్తాను లే కాలేజ్ కి వెళ్ళినిన్నావా ఈ రోజు
లేదు వెళ్ళలేదు స్టమక్ పెయిన్ అని వెళ్ళలేదు ఈరోజు నువ్వు
నేనా వెళ్ళి నిన్నాను ఇంతకు ముందే వచ్చా కాలేజ్ నుంచి ఈ రోజు ఏమైంది తెలుసా
ఏమయింది
లాస్ట్ పీరీడ్ ఈ రోజు లాస్ట్ టూ పీరియడ్స్ క్లాసెస్ ఏం జరగలేదు.
ఓ
మళ్ళీ కిందికి వచ్చాము మెల్లగా లాస్ట్ పీరియడ్ బ్యాగ్ ఎప్పుటుకుండే కాము మేడము బయటికి వెళ్ళారు అప్పుడు మెల్లగా బ్యా బ్యాగ్ ఎత్తుకునేసి కాలేజ్ క్లాస్ బంగ్ కొట్టేసి బయటికి వచ్చేసాం తెలుసా
ఓహో అది బాగుంటుంది కదా ఫ్రెండ్స్ తో బంక కొట్టాము ఆనమాట
అవును బం కొట్టి మరి అలానే మేము ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చేసాము ఇంకా ముగ్గురు లోపు పలే పీటీ చూసుకున్నాడు వాళ్ళు అలానే స్ట్రక్ అయిపోయారు మళ్ళీ ఏమైందంటే మా ఫ్రెండ్ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ఆఫ్ ఆ ఒకరు ఉన్నారు. వాళ్ళు వా వాళ్ళతో మాట్లాడేసి నేను మెల్లగా మేము వచ్చేసాం వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోయారు మళ్ళీ కాల్ చేసాము బయటికి వచ్చి కాల్ చేస్తే వాళ్ళు లో ఆ అ ఏం చెప్పారంటే ఎందుకు రాలేదంటే పిటి చూసేసారు అని చెప్పారు. మళ్ళీ అలానే కొంచే బయట వెయిట్ చేసాము మళ్ళా వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చేసారు. దాని తర్వాత అలానే మెల్లగా వచ్చేస అలా ఆనే ఇంటికి లాస్ట్ పీరియడ్ అయితే బం కొట్టాము చాలా హ్యాపీగా అందరం కలిసి నవ్వుతూ వచ్చాము.
కానీ అ ముగ్గురము పాపం కదా పిటి సర్కి దొరికిపోయారు.
దొరికిపోయారు. అయన పిటీసార్ ఏం చూడలేదు విజిల్ వేశారు. మళ్ళీ వచ్చేసారు బయటికి
ఓ అవునా
మరి అందరం కలిసి వస్తే వచ్చాము అలానే అక్కడ వస్తా వస్తా అక్కడ గోబీ తినేసి ఫ్రెండ్స్ మొత్తం అందరం వచ్చాం తెలుసా
ఊ ఇలా బలే ఉంటది. కదా నేను ఇలా బా ఇలా కాలేజ్ ఉన్నప్పుడు మేము కూడా ఇలానే చేస్తాం తెలుసా
ఓ అవునా మీరూ ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడన్నా బం కొట్టి
మేము ఒకసారి అయితే బయటికి వెళ్ళాలని చూసాము అక్కడ వాచ్ మేన్ ఉన్నారని క్లాస్ లోనే వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాం అనమాట
అయ్యో అవునా మల్లి ఎవరు చూడలేదా
కానీ వర్క్ చేస్తా ఉంటారు. కదా వాళ్ళు వచ్చి ఏ మీ టీచర్స్ కి చెప్పేశారు
ఓ మళ్ళీ
మళ్ళీ ఆ టీచర్స్ వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ వెళ్లరా అరి చరు ఫుల్ మేము భయపడిపోయాము మళ్ళీ లెటర్ రాసి ఇవ్వండి ఇలా చెయ్యకూడదు అని చెప్పారు మేము గమ్మున ఉంటామా ఏంటి మళ్ళీ నెక్స్ట్ డేనే బంకోట్టాము
అయ్య అయ్యో అవునా సరే అయితే మరి ఇద్దరం ఈ రోజు సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందామా
అవును చాలా మంచి టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియా మన జీవితంలో చాలా ఇమ్ పటెంట్ అయిపోయింది
నిజమే పొద్దున్నే లేచిన వెంటనే చాలా మంది ఫోన్ తీసుకొని ఇ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ లేదా ఫేస్బుక్ ఓపెన్ చేసేస్తున్నారు
అవును కొంతమందికి అది డైలీ హ్యాబిట్ అయిపేయింది ఒక రోజు ఫోన్ లేకుండా ఉండడం కూడా కష్టం అనిపిస్తుంది
నిజమే సోషల్ మీడియా వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి
అవును మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉన్నా వాళ్ళతో ఈజీగా టచ్ లో ఉండొచ్చు
ఆ వీడియో క్లా కాల్స్ మెసేజెస్ ఫొటోస్ షేర్ చెయడం అన్ని ఈజీ అయిపోయాయి కదా
అవును నేను యూట్యూబ్లో ఎడ్యుకేషనల్ వీడియోస్ చూసి ఎంబీఏ సబ్జెక్ట్స్ ప్రిప్ ర్ అవుతున్న
నేను కూడా అలాగే డౌట్స్ వచ్చినప్పుడు ట్యూటోరియల్స్ చూస్తాను చాలా ఈజీగా అర్థం అవుతుంది
కుకింగ్ డ్రాయింగ్ ఎడిటింగ్ ఏఐ టూల్స్ బిజినెస్ ఐడియాస్ అన్ని సోషల్ మీడియా త్వరన్గా నేర్పిస్తుంది కదా
ఆ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా సోషల్ మీడియా చాలా హెల్ప్ చేస్తుంది
అవును ప్రొడక్ట్స్ అప్లోడ్ చేయడం కస్టమర్ ని ఈజీగా రీచ్ అవ్వచ్చు కదా
కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కదా సోషల్ మీడియా వల్ల
నిజమే చాలా మంది అవర్స్ అవర్స్ రీల్స్ చూస్తూనే ఉంటారు
టైం ఎలా పోతుందో తెలిదు రోజంతా ఫోన్ లోనే ఉంటారు
దాని వల్ల స్టడీస్ వర్క్ స్లీప్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి కదా
అవును నిజమే ఇంకా ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో చాలా ఉంటుంది కదా
అవును కాబట్టి ఏదైనా న్యూస్ చూసిన వెంటనే నమ్మకూడదు ముందు వెరిఫై చేసుకోవాలి
అవును నిజమే ఫేక్ అకౌంట్స్ కూడా ఉంటాయి అన్నోన్ పర్సన్స్ది పర్సన్ డీటెయిల్స్ షేర్ చెయ్య కూడదూ కదా
అవును పాస్వర్డ్ స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి ప్రైవసీ సెట్టింగ్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి
ఆ కొంతమంది లైక్స్ ఫాలోవర్స్ కోసం రి రిస్క్ వీడియోస్ చేస్తారు
అది కరెక్ట్ కాదు మన సేఫ్టీ ముందు దాని తర్వాతే రీల్స్
అవును నిజమే నేను సోషల్ మీడియాని లర్నింగ్ కోస్ సం ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను
నేను కూడా డైలీ డేటా లిమిట్ పెట్టుకుంటాను
చాలా మంచి హ్యాబిట్ అయింది కంట్రోల్ చేస్తే సోషల్ మీడియా మన ఫ్రెండ్ లాగా ఉంటుంది కదా
లేదు అంటే అది అడిక్షన్ అయిపోతుంది
అవును నిజమే టెక్నాలజీని మనం యూజ్ చేయాలి కానీ టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చెయ్యకూడదు అది నిజమే కదా
సూపర్ చెప్పావు
అవును నిజమే ఈ మధ్య సోషల్ మీడియా వాడటం ఎక్కువ అయిపోతుంది కదా
అవును నేను కూడా పొద్దున్నే లేస్తానే ఫోన్ చూస్తాను చూడకూడదను కుంటాను కానీ ఫోన్ చూస్తాను
అంతే అది ఒక వీడియో చూద్దాము అని ఓపెన్ చేస్తాము అలా అలానే గంట గంటలు గంటలు అయిపోతుంది కదా టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు
అవును నువ్వు నువ్వు ఎప్పుడైనా ఇది చూసావా ఎవర నేనే గాని స్టడీస్ కోసం ఫోన్ ఓపన్ చేస్తాను ఏదైనా మెసేజ్ వస్తుందేమో అని వాట్సాప్ ఇట్ లోకి వెళ్తాను అలానే ఎట్లనో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తా అండి పొతాను
అవును అది అడిక్షన్ అయిపోయింది కదా ప్రతి ఒక్కరికి నేను అలానే చానా సార్లు చేసా తెలుసా అడిక్ట్ అవ్వకూడదు అను కుంటా ఓపెన్ చేస్తా కొన్ని డేస్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేస్తా నేను యూజ్ చెయ్యకూడదని
ఓ అది మంచిది కదా
మంచిదే కానీ మళ్ళీ అసలు చేతులు ఉండలేవు మళ్ళీ ఇన్స్టాల్ చేసేస్తా తెలుసా
అయ్యయ్యో నెట్ అంతా అయిపోతుందే ఇది
నిజామే కానీ అని ఆ నాది ఫైవ్ జీ నెట్వర్క్ కదా ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఫైవ్ జి నెట్వర్క్స్ వచ్ వచ్చేసి ఇంకా మనుషులు దారుణంగా తయారైపోతున్నారు తెలుసా
అవును చాలా లేజీ అయిపోతున్నాము మనుషులందరం
అవును మనం కూడా అంతే ఇంకా ముందయితే ఇంత టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఏఐ ఏవేవో ఇంకా చనా ఫెకీడియా ఫేక్ ఎడిట్స్ చెయటము ఫేక్ ఫొటోస్ ఇంకా సే క్యూరిటీ సైబర్ సెక్యూరిటీ క్రైమ్స్ వాళ్ళు లాగా మాట్లాడటము డబ్బులంతా తీసుకోవడం అకౌంట్స్ లో ఇవి కూడా జరుగుతున్నాయి కదా ఇది చానా బ్యాడ్ కదా
అవునుది ఈ విషయలు గురించి మనం బాగా ఆ తి బాగా ఇది ఇవ్వాలి లేకపోతే మనల్ని కూడా హ్యాకింగ్ హ్యాక్ ఇలా చేసి ఫేక్ మెసేజెస్ అలా చేస్తారు మనం బాగా చూసుకోవాలి మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ ని పెట్టాలి
అవును స్ట్రాంగ్ పాస్వర్డ్ ని పెట్టాలి మనం ఎవరు కనుక్కోకూడదు అలా యూస్ చేయాలి మనం
అవును సోషల్ మీడియాని కూడా కొంచెం దూరంగా పెట్టాలి
అవును ఇలానే అలవాటు అయిపోతే మనల్కి చాలా ఇంకా వాటి వల్ల చాలా డిసీజెస్ వస్తాయి తెలుసా త్వరగా కళ్ళు వెళ్ళిపోతాయి ఇంకా ఒకటి టె చోట కూర్చుంటాము అలానే తినేసి అలానే లావ్ అయిపోతున్నాము కదా అలానే చాలా మంది చేస్తున్నారు తింటారు అక్కడే పెట్టేస్తారు అలానే లావ్ అయిపోతున్నారు
అవును నేను కూడా అంతే తెలుసా ఈ మధ్య ఫోన్ చూస్తా ఉండిపోయి చానా లావు వైపోయాను తెలుసా నాకు చానా ఎలానో ఉంది నాకు
అయ్యయ్యో ఇది చాలా బాధాకరం తెలుసా నువ్ చెప్తుంటే నాక్ చాలా బాధ అవుతుంది ఇంక నుంచి మనం డైలీ కొంచెపు ఏదన్నా యూజ్ అయినప్పుడు మాత్రమే అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ తీసుకోవాలి లేకపోతే ఫోన్ పక్క పక్కన పెట్టేసి మనం మన పనులు చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇలా చేసుకుంటే బాగుంటుంది ఒకప్పుడు ఫోన్స్ లేనప్పుడు లైఫ్ ఎంతో బానింది కదా
అవును బయటకెళ్ళి ఆడుకోవడం భలేె ఉండేది
అవును ఇప్పుడు ఫోన్స్ వచ్చేసి ఎవరు బయటికి రారు ఏమి చెయ్యరు అంతా ఫోన్ లోనే చూసుకుంటా నవ్వుకుంటా వాళ్ళంతా వాళ్లు ఇంకా కొంతమంది అయితే పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఇంకా నువ్వు విన్నావా గేమ్స్ ఆడుతూ మొబైల్ లో అలా లోని పిచ్చోలైపోయి చాలా మందిని చంపేస్తున్నారు కూడా
అవును నేను రిసెంట్ గా చూశాను తెలుసా దీని గురించి న్యూస్ లో మా నాన్న కూడా చెప్పారు
అవును నిజమే సరే అయితే నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను మల్ల చేస్తాను బాయ్
ఓకే బాయ్